హలో ఆ ఇనబడుతుంది ఏ ఎక్కడ పోతున్నారు ఇప్పుడు
ఇప్పుడు ఇది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను దీని విషయంలోనే
అవునా మ ఇప్పుడేమో పండగ ఉంది భోజనంకు రమ్మన కదా ఎట్లా పోవాలన వద్దా
వాడు రమ్మన్నాడు భోజనానికి ఫోన్ చేద్దామా మరి నిన్ను అడిగినాంక ఏం మతాబు చేసి పోమని ఇటుకీ వచ్చినాను నేను
లేదు ఏమేమి చేసారో కనుకో
వాళ్ళా బకు భక్షాలు కుడాలంట భక్షాలు కుడాలు వంకాయి చిత్ర అన్నాము అది బచ్చలు చారు ఉంటాయి కదా బచ్చలు చారు తెల్ల అన్నం గో
ఇంకా
అంతే
అవునా
ఇంకా ఏమన్నా ఉంటే తలకాయ కూర రేపు చేస్తాడంట
ఏ రీ ఈరోజు కర్రీ రేపు కర్రీ ఈరోజు ఓన్లీ పండుగ అహు తలకాయ కూర ఓకే ఓకే ఈరోజు ఏమన్నా పార్టీ ఏం అనమో
అడుగుదాం మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసాం సరే
అడిగే అది ఆ ఒకవేళ ఉంది అంటే తినేసి వద్దామా రాయి రాయి